హలో
హలో
మ్ఏం చేస్తున్నావు
ఇ ఏం లేదు క నువ్వేఏం చేస్తున్నావు
నేనా ఇప్పుడే బజార్ కెవెళ్ళొచ్చా
ఉహు
ఉఫంక్షన్ ఒకటి వచ్చింది చీరలు కొనుక్కుందామని
ఉ హు
మ్
భోజనం చేశారా
ఇంకా లేదు భోజనం చెయ్యాలి
ఇంకా లేదా అదేంటి ఎంత లేట్ అయింది
ఇదిగో బజార్‌ కివెళ్ళాను కదా అక్కడ లేట్ అయ్యంది కాస్తా మ్యాచింగు క్లాత్ అవి తీసుకునే పాటికి లేేట్ అయింది ఎల్లి ఒకసారి మిషన్ దగ్గర కొట్టటానికి చా
హమ్ మెరక్కాయ్ య్యాలెరా
లేదు నేను మా అబ్బాయి ఎళ్ళాం
ఏం కూర చేసారు
కూరా ఇవాళ ఏం కూర మాది పాలకూర పప్పు
హ్మ్మ్
మా పైన మిట్టె తోట్లో పాలక్ కూర పండిస్తున్నా నేను ఉ పాలకూర తీసుకొచ్చి పప్పులో ఎసా
అవ్వు
ఇగ బజార్ కి వెళ్ళే పని ఉందిలే అని మా అబ్బాయిని ఇవాళ ఉండమన్నాను ఇంక అందుకని వెళ్ళలేదు మా అబ్బాయి కూడను పనికీ ఉ నువ్వేం చేస్తున్నావ్
నేను ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చున్నాను
చదువుకోవచ్చుగా బుక్ తీసి
ఇది ఆల్రెడి హమ్
ఆలోచించే బదులు బుక్ తీసి చదవచ్చు కదా అంట
వద్దున్
హలో
హలో
హమ్
పొద్ పొద్దున్న పీరియడ్ చదివాను ఇప్పుడు బ్రేక్ కు
ఓ పొద్దున్నే టిఫిన్ చేసి ఓ పొద్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి చదువుకున్నవా
ఆ కాసేపు చదువుకొని
ఉ
ఆ తర్వాత కాల్ సెంటర్ వర్క్ ఉంటే చేసి
ఊ
ఇప్పుడు మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకు కున్నా
అబ్బో ఏం టిఫిన్ పొద్దున మరి
వొద్దున్న బయట్ నుంచి తెచ్చుకున్న దోశలు
దోశ ఒక్కటేనా
చట్నీ వడ
అంటే సాంబార్ ఇడ్లీ బాగుంటది కదా మీ ఊర్లో
మా ఊర్లో సాంబార్ ఇడ్లి బాగనేఉంటది కానీ ఎల్లి తెచ్చుకోడానికి టైమ్ ఉండదు అది పొద్దున్న ఎనిమిదిన్నర దాక కే
ఓహో అదేలె అందులో నువ్వు చదువుకున్నానన్నవ్ గదా టైం సారిపోయుండదు ఊ.... భోజనం అయిందా మరి
ఇంకేం జేస్తున్నారు
ఆ ఎండలు బాగా ఉన్నాయి బయట బండి మీద ఎల్లవచ్చే పాటికి తల తిరిగిపోతుంది
అవునవును మా ఊర్లో గూడ అలానే ఉన్నాయి
ఆ ఏమి ఎండ బాబోయ్ ఎక్కడన్నా ఆగి కొబ్బరి నీళ్ళు తాగుదామంటే మా అబ్బాయి టైం అయిపోతుంది పదా పదా పదా అని తీసుకొచ్చేశాడు
ఉహూ
ఆహా ఇంక ఇంటింటికొచ్చి మంచి నీళ్ళు తాగ
హూ కోల్డ్ డ్రింక్ ఏం తాగలేద
కూల్ డ్రింక్ అంటె నాకు షుగర్ ఉందిగా అందుకని మబ్ మి అబ్బయి కొనిపెట్ల కూల్డ్రింగ్ ఉమ్
జీర సుగర్దైన కొనుక్కోవాల్సింది
అయినా కూడా తీయగుంటది గది
ఉంటది కానీ దాంట్లో హల్ షుగరే ఉందడు నచురల్ షుగర్స్ ఉంటాయి
ఊ.. షుగర్ అయకుండ కూల్ డ్రింక్ ఎలా ఉంటది? నాచురల్స్.. షుగర్ అంటే ఏంటి? నాచురల్ షుగర్ అంటే ఏంటి? ఆ మరి తినకూడదనే కదా నా బాడీ? ! అంటే నేను ఊ ఇంగ్లీష్ లో చెప్ ప్య
హూ
నువ్వు తెలుగులో.. చెప్తున్నావ్
హూ
టె షుగర్ వచ్చి ద్ గ
అది తింటే అది తాగితే షుగర్ వచ్చిద్ద రాదా తెలిదు రాదు అనుకుంటనా
మరి
అందుకే దాన్ని డైట్ కూల్డ్రింక్ అంటరు
అంటెన్ నేను చెప్పిన షుగరికి నువ్ చెప్పిన షుగర్ కి కి తేడా ఉంద లయితే తాయి
ఊ
ఉన్నావ
వెలా ఉంది మీ ఊర్లో పండగ హడావిడి
పండగ లేదు గిండగలేదు అన్ని రేట్లు పెరిగిపోయినయి అసలు ఏం కొందామన్నా డబల్ డబల్
హు ఉ
చిలక జోస్యం చెప్తాడంట ఓ పక్కన మేం సీరియస్ గా మాట్లాడుతంటే చిలక క జోస్యం చెప్తాను అని వస్తన్ హు ఇంకా ఎమ్ జేస్తాం చెప్ తడు చిలక జోస్యం ఆ ఆస్ట్రాలజీ అది
హ్మ్ ఆస్ట్రాలజీ
ఊ
చారిజీ బెట్టిన కొడితే అంతా వచ్చేసుద్ది
ఆ అందులో కొడితే యామ్ మొత్తం వచ్చుంద్ద
హ్మ్ మన చేతి ఫోటో పెట్టి యాస్ట్రాలజీ అని చెప్ తే మొత్తం వచ్చెసుద్ది
హ్మ్ తిన్నావా
ఆహా లేదు తినాలి
ఊ ఓకే
ఇంకేం చేస్త అన్నారు
ఏం కూర
ఇవాళ మాది ఏం కూరంటే బెండకాయ ఫ్రై
ఏం కూర
బెండకాయ ఫ్రై
హలో
హలో
ఏం చెయట్లేదు ఖాళీగా ఉంటే మా ఊరు వచ్చెయొచ్చు కదా
అంటే పరీక్షల సమయం దగ్గరకి వస్త వస్తాంది కాబట్టి అప్పుడప్పుడు చదువుకుంటా ఉన్నా
హ్మ్ ఇక్కడ కూడా చదువుకోవచ్చు లే వచ్చే ఏం జేత్తావు అక్కడ ఉండి
ఇంకా దానికి అప్పుడప్పుడు ల్యాప్టాప్స ఇది కాబట్టి ఇక్కడే ఉండాలి
అది సాంగతే మరి
తను
ఓకే బ తల నొప్పొచ్చసింది ఈ ఎండలో బజార్కి వెళ్ళొచ్చేటప్పటికి
ఉ జండలు బగ బగ మంటడి పోతున్నాయి
ఉ ఎండల కాదు సూర్యుడు భగభక్తి కామండుతున్నాడు హ
అందువల్ల ఏన్నా ఎక్కువ పడుతుంది
ఉ ఏం లేదు ఫంక్షన్ వచ్చిందిగా కొంచెం పనుల మీద కాస్త థర్టీ టు ఎండ్ లో తిరగాల్సి వస్తుంది హ
అందుకే సాయంత్రం బోట వెళ్ళండి
ఉ ఇంకా అదే చెయ్యాలి సాయంత్రం సాయంత్రం పూట వెళ్తే టైమ్ం సరిపోదు హ పేల పెళ్లంటే మరికొన్ని పనులు ఉంటాయి కద షాపింగ్ పనులు ఊమ్ అది మనమే చేసుకోవాలి అయి ఒకలు చేసేది కాదు ఊమ్ ఇంకేం సంగతులు మరి మీ ఫ్రెండ్స్ వ
ఇ ఏం లేదు రాలేదు
మీరు ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారుగా
లేదు ఇవాళ కాదది
ఊమ్
రంజాన్ రోజు వస్తా అన్నారు వస్తే వస్తా లేకపోలేదు
ఓకే వస్తే ఆళక్ బిర్యానీ పెడతాం రాలేదనుకో ఆ బిర్యానీ కూడా మనం తినేద్దాం హా హా హా అంతే కదా కహ
ఒక్కడయితే వస్
పేరు చెప్పుకొని మలుంది ఊమ్ హా హ పోన్లే పండగ రోజు సినిమాకెళ్తారా
ఊమ్
సినిమా కెళ్తారా పండకి
పండకి సినిమాల లేదు పండుగకి చిత్రాలు దిగడానికి వేళ్తాం చుట్టాలు అస్తారు
ఓహో ఓకే ఓకే లాంగ్ డ్రైవ్ ఫోటోషూటు
ఆ
ఊమ్ అర్థమైంది అర్థమైంది అర్థమైంది
ఉహ్ హ్మ్ హ్మ్
ఇంకా మీరు మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఇలాగే మాట్లాడుకుంటారా
ఇలాగే మాట్లాడుతారు
అచ్చ తెలుగులో
ఊమ్
నాకు తెలుగు తొందరగా రాదు తెలుసా ఇంగ్లీష్ ఎక్కు మాట్లాడుకుంటాము
తెలుగు నేర్చుకోవాలి మన ఊత భాష తెలుగు కాబట్టి తెలుగులోనే బాగా మాట్లాడాలి ఊత భాష
ఊత భాష కాదు మాతృభాష
ఆ మాతృభాష హ్మ్మ్
ఏం చేస్తే నువ్వే అన్ని తప్పు తప్పుగా మాట్లాడుతున్నావేంటి
మీకొచ్చా లేదా అని టెస్ట్ చేస్తున్నాను
మ్మ్ అంత రాకపోయినా ఏదో కొంత అయితే వచ్చు
మ్మ్ అది
మ్మ్ బాగుంది అబ్బాయి నీ తెలుగు బాగుంది అబ్బాయి మీ దగ్గర నేర్చు కొని నేన్ నా పిల్లలకి నేర్పించాను అనుకో మమ్మీ వాళ్ళ దగ్ వాళ్ళే నాకు నేర్పిస్తారేమో అమ్మా ఈకు తెలుగు కాదమ్మా అంటారేమో
సరే అయితే ఉంటాను
ఓకే బాయ్ బాయ్
బాయ్ బాయ్